హాల్ హలో అక్క
హలో
హలో హలో అక్క
వినిపిస్తుందా రా
ఆహ్ వినిపిస్తుంది అక్క చెప్పండి
నేను వాతావరణం గురించి మాట్లాడత్
ఆ చెప్పండక్క
ఇప్పుడు ఎండాకాలం కదా చాలా బయటికి రావాలన్నా చాలా భయంగున్నది కద్
అవును భయం ఉంది కానీ తినడానికి ఇప్పుడు స్ మంచి చ మామిడికాయలు వాటర్ మిలన్స్ అన్నీ వస్తాయి.
అన్ని అన్ని వస్తాయి కానీ ఇగ మామిడికాయలైనా ఏవైనా వస్ తెలే గాని పండ్లకు సంబంధించినయి గూడా ఈసి ఈ కాలంలో చెటీ కాలంలో వస్ స్తాయి గాని మనం బయటికి వెళ్ లేయాలన్నా కూడా అసలు ఆ మనం బయట అడుగు పెట్ట లేకుంటున్నాం
ఉ అవును అసలు అయినా ఈ సరీ ఇంకా తొందరోచ్చింది మార్చ్ లోనే
అవునవును అసలు ఎప్పుడు ఇట్లా ఉండదు.
ఇప్పుడే ఇంత ఎండ ఉంది ఇంకా అసలుయింది మే ఇంకా ఏప్రిల్ లో ఇంకా చాలా ఎండలు ఉంటాయి.
అవును బయటికి పోవ ఆహ్ అసలు మస్తు భయంగా ఉన్నది ఇప్పుడు మామూలుగా ఉండేటి బర్లా అ ఇట్లా గొర్రెలయినా మనుషులకైనా ఎండకు పోవాలన్నా అసలు అవి కూడా ఎండకు తట్టుకోలేక పోతన్నాయి ఉ మా సైడ్ అయితే ఇంకా ఈ ఇవి బేర్లే అయితే మొ మొత్తం ఇట్లా చనిపోతాన్నాయి తట్టుకోలేక దోమలు ఎక్కువైపోయినాయి మళ్ళా ఈ ఎండ వల్లనే కావచ్చు అనిపిస్తుంది సంధి
కానీ ఏదైనా ఒక మందు ఉంటది కదా అక్క
హ్మ్ ఏమరా మొత్తం అన్నిటి చనిపోతానే మొత్తం ఎండ వల్లనే
అసలు ఇది ఇప్పుడు ఏ సీజన్ ఏ కాలంలో ఏది ఓస్తుందో తెలుసలేదు వర్షాకాలంలోనేమో ఎండ
అవును
మళ్ళ ఎండాకాలంలో వర్షం వస్తది ఒక్కొక్కసారి చలికాలంలో కూడా వర్షం వస్తుది
నీ కొన్ని కొన్ని రోజులు అయితే గాలి మొన్న మాకు ఎండాకాలం అయినా కూడా మొన్న ఎండ స్టార్ట్నా కూడా మొన్నగాల్ దూమ్ల వచ్చింది కొన్ని రోజులు పోతాంటే హ్మ్
కొన్ని రోజులు ర రెండు రోజులు బాగా గాలోచ్చింది
ఆ గాలి వర్షం కూడా వచ్చింది మా దగ్గరనైతే కే ఎండ ఇట్లా ఊ ఇట్లా ఎండకి ఇట్ల ఉండడం వల్లనే ఇట్లా గాలి దుమ్ము వర్షం బాగా ఎండగొట్టి ఇ వచ్చేసరికి ఇంకా రోగాలన్నీ బాగా మొదలైతా ఎండకు పోవాలన్నా అన్నా చాలా భయం అవుతుంది ఏమి అంటే మామూలుగా మనకు చిన్న పిల్లలైనా ఇప్పుడు పెద్దోళ్ళైనా ముసలిళ్ళైనా ఇక వీళ్ళు తట్టుకోలేకపోతారు కొంతమంది ముసలళ్ళు కూడా చనిపోతారు ఎండకి చిన్న పిల్లల అయితే అడ్డం పడే అంత ఇండాల
ఇంకా వాళ్ళన అయితే బయట కూడా ఈ ఎండ దెబ్బలు బాగా తగులుతాయి వడదెబ్బలు
ఇ ఇప్పుడు బడి ఉన్నది కాబట్టి బడి ఉన్న అన్ని రోజులు వాళ్ళు తప్పదుగా పోవడం ఇక నెల రోజుల వరకి వాళ్ళని ఇక చిన్న పిల్లని అయితే కాపాడుకుండా గలగాలి ఈ ఎండకైయితే ఇక
ఆ
చలి పెట్టినా కష్టమే మనకి ఎంత నా కష్టమే వర్షం వచ్చినా కష్టమే అన్నట్టుంది మనుషులకి చలికాలంలోన అయితే అసలు ఎటు పోయినా
ఇకాని చాలికాలం కొంచెం ఓకే అనిపిస్తుంది కొంచెం స్వెట్టర్ వేసుకొనినా తిరగవచ్చు ఎక్కడికైనా ఇ వార్షికాలాం అయితే అసలు బయట దగులు ఎల్ ఆ కొన్ని కొన్ని దగ్గర అన్ని బావులు నిండడం చెరువులు నిండడం అ వయితా ఉంట
జన నష్టం, ఇట్ల ప్రాణ నష్టం, అట్ల మామలుగ ఇట్ల ఈ జంతువులై నా ఏవైనా ఉండడానికి గుడ వర్షా కాలంలో మస్తు నష్టాలు జరుగుతయి. పాణ నష్టం అసలు పల్లెటూర్లల్ల ఇగా మళ్ళ పట్టణాలలో నైనా మనం పల్లెటూరు నుంచి తీసుకుబొయేటి, ఏమైన కూరగాయలైన ఏమైన అమ్ముకోవడానికి గుడా వర్షం షాల వల్లా అన్ని నష్టాలె. వాటి వల్ల గుడా అంతే!
ఏ కాలంలో అయినా మనకి నష్టమే జరుగుతది ఇగ.
అవును
మరీ వర్షాకాలంలో నయితె ఇంక ఎక్కువ. ఎందుకంటే అవి ఇవి కొట్టుకపోవడం అనీ, అంటే ఇట్లాంటివి మాములుగ వంతెనలు అ వివి కూలి పోవడం అలాంటి జరుగు
మనుషులు గుడ చనిపోతరు. ఊ వర్షకాలంలో చెరువుల
అవును. చెరువులు తెగిపోవడం, ఉ
డ్యామ్స్ ఇగొ డ్యామ్ డ్యామ్ ఉందనుకోదు. ఇ ఇడిస్తే మొ-మొత్తం పల్లెటూర్లలో కట్చేసే వాటర్
ఆ అవును మొత్తం ఇట్లా చిన్న చిన్న ఊరు ల్నె ఉంటాయి గద ఇగ. ఇగ అన్ని మునిగిపోవడం అనీ, ఇట్ల మనం ఇట్ల గొడ్లు ఇట్లాంటివిటినీ ఏయి ఉన్నా గుడ పంటలైనా ఏవైన అవన్నీ మునిగిపోవాల్సిందే, వాళ్ళకి ఇగ ఊమ్ ఈ ఎండకాలంలోన్నయితే ఇగా కళ్ళు తిరగడం అనేటిదీ ఇగ చిన్న పిల్లలయితే కొంతమంది కళ్ళు తిరిగి సంబాడ వేడిచేయడం మని ఒళ్ళకి, ఇగ అట్లాంటివి ఉన్నయి కాకుంటే, ఇగ ఈ ఎండకి దగ్గట్టు మనం ఏమన్న జాగ్రత్తలు తీసుకోవాలి. గట్లున్టయి గదా ఇట్లా మామలుగ పు చ్చకాయలనీ ఇట్ల మములుగ ఒంటికి చలువ చేసేటియి ఉంటయిగా, ఊమ్ వాటికి చలవ చేసేటి ఏవైన తిన్నమనుకో అట్లయిన, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు.
ఊహ్ ఊకె చల్లనీళ్లు తాగాాలనిపిస్తు చల్లట్వి ఏదైనా ఒకటి తినాలనిపిస్తది లేదా ఐస్ క్రీమ్ ఏదైనా కూల్ డ్రింక్స్ ఆ కానీ అవి అవి కూడా హెల్త్ కి మంచిది గాదు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్
ఇట్ల కాదు గని మనం మట్టి కుండల ఉంటయి గ మట్ ట్టి కుండల నీల్లు తాగితే ఊ మనకి ఇంక ఆరోగ్యం ఊ ఊ పుచ్చకాయలని ఆ ఇట్లాంటివే ఇగ ఎక్కువ మనకి కాలంలో ఎండాకాలంలో వాడేటియి ఇగ ఊ ఇగ రోజు రెండు సార్లులిగ ఊ పొద్దునా సాయంత్రం ఇట్ల మాములు ఎండ ఎండ ఉన్నప్పుడు ఇగా అట్లాంటివి తినే తినడం వల్ల కొంచెం మనిషి కూడా ఊ పెరుగు కూడా మస్తు మంచిది ఇగ ఒంటికి ఊ పెరుగు ఏదైనా గుడా సరే పల్లెటూర్ల నుంచి ఓచ్చినయైతెనే మంచివి ఆ సిటీలల్ల ఉండేటి అయినా గుడా అవి మంచిగ అవ అవన్నీ ఇగ మామూలుగ ఎట్ల తయారయితాన్నయి ఇప్పుడు
అన్ని అన్ని దేంట్లోనైన కెమికల్సే
ఉ ఉ మనం మొన్న పాలు పాలు కూడా యూరియా అను నుంచి తయారయితాన్నయీ అట్ల ఇట్ల అని ఇస్తారు చూసినవా నువ్వు ఊ ఊ ఉ ఊ
దాంట్లే డేట్ అయిపోయినయి కూడా ఇస్త సున్నారు మళ్ళీ కొందరు డేట్ కూడా జూసుకోరు ప్యాకెట్స్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆ
పండ్లు అవి అవి ఇవి ఊర్లల్లో దొరికేటిఏ ఆరోగ్యానికి మంచిది ఇగ ఊ ఇట్లాంటి ఏ ఎండకైన ఊర్లో ఉండే వాళ్ళు పట్టణంలో ఉండే వాళ్ళకి తేడా ఎందుకంటే ఊర్లల్లో ఉండే వాళ్ళు ఏ కాలానికై ఇప్పుడు ఎండాకాలం ఉన్నదనుకో ఎండాకాలానికైనా తట్టుకోలేస్తరు చలికాలం అయినా తటు కుట్రు ఏ కాలానికి ఆ కాలం లెక్కనే ఇగ వాళ్ళకు అట్ల బా డీ అనేది వాల్ల శరీ రీరం అనేది సెట్టై పోయి ఉంటదిగ
మ్మ్
మ్మ్ కాబట్టికి ఇగ ఉంటది ఇగ, ఎండకాల కాకుంటే తీసుకునేది
అవును తీసుకోవాలి ఇగ జాగ్రత్తలు అన్నీ దీసుకోవాలి
ఊ మ్మ్ ఇ కాకుండ చిన్న పిల్లలే గనేక ముసలోళ్ళు కొంచెం ఇంకెక్కువ ఉండాలే జాగ్రత్తయిగా ఎందుకంటే ఎండకు తట్టుకోలేక కొంతమంది చనిపోతరు గూడ హ్మ్మ్ మన పెద్ద వాళ్ళకే మనం కొద్ది సేపు ఎండలో పోతనే మనం తట్టుకోలేం ఇగ
హ్మ్ ఎండ లో పని చేసిన ఇప్పుడు ఇవా త్ న్ ఆ ఇట్ నుంచి ఎండ స్టార్ట్ అయి తది
ఎండ ఇగ అవున్ అవును ఇప్పుడు ఈ వారం రోజుల కాని నుంచంలి మా దగ్గర ఫుల్ ఎండలు కొడతానే అసలు
నో ఏన్ అసలు అసలు ఎండలు రావాల్సిన కాలమే కాదు కాని తొందర వచ్చేసినాయి ఎండలు
ఇగ ముందు ముందు వస్తూనే ఉంటాయి ఇగ ఎండ కాలం లోనేమో ఇగ వర్షాలను గాల్ దుమ్లా నొత్తయి ఇస్ స్టటింగ్ దించాలో యి ప్పుడు ఎండాకాలం రాకముందుకే ఎండలు స్టాట్ అయినయ్ ఇక అట్లుంటే ఒక కాలానికి ఒకటి సంబంధం లేకుండా అట్లుంటానయి ఇప్పుడు
హ్మ్
ఎప్పుడు ఏమొత్తదో తెల్వద్ ఎప్పుడెండ కూడదో తెలదు ఇప్పుడు వానొత్తదో తెలియదు అట్లున్నది ఇగ అవును కానీ ఎంతైనా ఎండకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలే కదా
అవును
హ్మ్ ఎంత తట్టుకునేవ్ వాళ్ళైనా అంత ఎండకి తట్టుకోలేరే ఎమ్మటే కిందవడు కళ్ళుదిరిగి మీ దగ్గర కూడా లేవా ఎండలు బానే కొడుతున్నాల్ కదా
కొడితే అక్క బానే ఉన్నాయి, ఇంక ఇక్కడయితే ఇగ చెట్లు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఇంకా ఇంత ఎక్కవ ఎండ కొడుతది
మ్ మాక్ కొంచం చెట్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి కీ ఇంకా మాక్ ఇంటి చుట్టూ అవి ఇవి పొలాలు చెట్లు అవివి ఉన్నాయి కాబట్టి మాక్ కొంచెం చల్లగనే ఉంటది ఇల్లు పైన చెట్ల కిందికి అట్లనే వండు ట్కుంటరు ఏం చేస్తార్ తట్టుకోలేకిగా చెట్ల కిందనయినా మరి ఇగ అన్ని చెట్లే ఉంటయి ఎక్కువ శాతం అయి ఇండ్ల మధ్యలా మ్ కాబట్టికి ఎంతైన మా మాక్ బానే కొంచెం మంచిగనే అన్పి తది ఊర్లల్ నైతే ఎండ కొట్టినా చెట్ల కిందకి పోవచ్చు. హ
ఆ
ఈ పట్టణాలల్ల అయితే అట్లేం ఉండది. ఎక్కడ పోయినా ఇక అక్క ఈ
ఉంటే ఫ్యాన్ లేదంటే కూలర్ అంతే
ఇగ అంతే ఇగ ఇలాంటివి మంచి గాలి ఎందుకుంటది ఇగ అయినా అట్లున్న ఇవయితే ఇగ అన్నీ మంచిగుంటది స్వచ్ఛమైన గాలి ఎంత చల్లగున్నా ఏ చెట్టు కింద వండు కున్నా గుడా ప్రశాం నిద్ర పడ్తదిగ కరెంటు పోతదనే బాధ గుడ ఉండదిగ ఆ ఇంకరా మీక్ గుడా అంతే కదా ఇగ